హలో హలో ఆ వినిపిస్తుందా హాయ్ హాయ్ ఆ ఇందాకది ఏడుస్ ఆ ఏం చేస్తున్నావ్
ఏం లేదు అది ఊ ఆనియన్స్ కట్ చేస్తూన ఎగ్ కర్రి చేద్దాంలే అని
పక్కామెందుకు పిలిచింది ఎందుకు పోఇనవ్
ఆమె డబ్బులు ఇల్దాకా ఫోన్ ఆమె డబ్బులు అడితే ఇచ్చిన ఫోన్పే లాది ఇరవై రూపాలు ఇగ చెరుకు బండికాయనకి ఇచ్చేదుమ్ ది ఫోన్ పే చెయంటే చేసిన ఆమె ఇప్పుడు చేంజ్ ఇచ్చింది ఓ అమ్మాయి స్టవ్ బంద్ చెయ్
ఏం పెట్టినవ్ స్టవ్ మీద
ఎగ్స్ పెట్టినా ఉడకబేట్టినా ఉడకబెట్టి వండుదామని స్టవ్ బంద్ చేయాలే నేను మార్చేపోయినా అది పెట్టినా ఆమె ఫోన్ చేసింది బయటికి రమ్మని ఆమె వాళ్ళ వాళ్ళ కొడుకుకి అమ్మవారు అయింది అందుకే బయ తిరగట్లేదే ఆమె రావట్లేదు బయటికి నన్నే పిలిచి చింది ఫోన్ చేసి మాట్లాపోయిదంటే ఫోన్ లోనే మాట్లాడుతుంది డబ్బులు ఇయ్యాలంటే ఇం తీసుకే అంత అర్జెంట్ ఏముంది ఇప్పుడే కదా అంటే మళ్లా మర్చిపోతా అంటే ఇచ్చి అదే ఇంకా అన్నం అదే ఆనియన్స్ కట్ చేసి పోయి మీదేద్దామని చూస్తునా ఇంగ ఇంకా తినేసి పడుకుంటా మద్ ఒకటే పుట్ట తిన్నా అని చెప్పిన కదా
హ్మ్
అ అని ఇంక అనుకున్నా ఈమె ఈమ ఫోన్ చేసి నాతో మాట్లాడుతు నువ్ చేసినావు ఇంగ మళ్లా ఎంబడ బడితే బాండదని మళ్ళ నేనే కట్ చేసి
ఇక చిన్నది ఇప్పుడే పడుకుంది ఈయన ఇప్పుడే పడుకుండు ఇక మా అన్వేషికయి ఇదే మంచి టైం కాల్ చేయదు నీకి నాకు ఇక నిగూడ ఇగ ఇక కొద్దిగా అయితే ఇంకా నువ్వు వంటలు చేసుకుంటావు కదా ఇక ఇప్పుడు ఖాళీగానే ఉంటావు క ఫ్రీగానే ఉంటావు కదా అని ఇంక ఇ మీదికి వచ్చినాక టెరెస్ మీదకి వచ్చినాక నువ్వు కాల్ లిఫ్ట్ చేస్తలేవేన్దమ్మా ఈ దోమలో కోచిన వచ్చినా ఇది ఇంకా ఎంతసేపు పోవాలి మళ్ళా కిందికి పోతే కింద మళ్ళీ ఏం రావాలి వాళ్ళు ఉన్నారు అది ఇది మా అత్త లేకపోతే ఏమన్నా అనుకోచ్చు ఉంటే ఇంకా అయ్యో ఎప్పుడు ఎల్తదో మరి పిల్తుదో ఎప్పుడు ఎళ్ళిపోతదో తెలీ దోశపిండి ఉంది గాల్ దోశలేసియాలే కర్రీ కొంచెం బిన్నిస్ ఉంది ఇంక సరిపోదు బ్రింగ్జా వంకాయలు ఉన్నాయి కొంచెం వంకాయ కూర వేయాలి చేస్తే తింటారేమో ఇక
ఆహ
చెయ్యాలిగా ఇది మా అయిపోయినంక చేద్దామని జూస్
అదే అదే
ఊ ఉడకబెట్టి ఎట్లా ఒండుతవ్ గుడ్డుకూరని ఉల్లిగడ్డలేశా టమటలేశా
టమాటా వేయకుండా ఉత్త ఆనియన్స్ ఏసి ఉపకారం వేసి అవి వేసేస్తం అంతే
రాట్ల గూడ
ఇగ కొట్టిపోదాం అంటే ఎందుకు లే అని ఇట్నా
ఎగ్స్ రేడ్ తక్కువనాయి సిక్స్ రూపీస్ కోటయింది ఇగ ఈ సంబరాని ఆరు రూపాలకోటాయిందిగా గుడ్డు
అరుపాల్
ఏడు రూపాయలు ఉండే కదనె మొన్నటి దాకా ఆరు రూపాయలు తక్కువనే కదనె
ఏడు ఏమో కాస్ట్ తెల్వదు ఎన్నో డజన్ సెవెంటీ టూ రూపీస్ అ ఎంత వడ్ ని ఒక్కట ఎంత డజన్ సెవెంటీ టూ రుపీస్ సో అ డజన్ లెక్క దెస్తం మరి సింగిల్ గా అ ఏ ఐడియా లేదు
ఒక్కటి ఏడు రూపాలు ఉటుడే ఇప్పుడు ఆరు రూపాయలు సబ్బర్ కదా ఎవ్వరి గుడ్లు ఎక్కువ తినరు ఇప్పుడు సంబర్ కదా గుడ్లు ఎవ్వరు ఎక్కువ తినరు కదా అందుకే అంటున్నా
ఊ అవునలే ఏయ్ సబ్బుతోటి ఏం చేస్తున్నావ్ నాకు కనిపిస్తుంది నీనుంచి మొత్తం సబ్బు అయిపోతది మళ్ళా తిడతడు డాడీ పైన పెట్టు కొడతామలా నేను ఒస్తే ఇప్పుడు
ఆ మ మన్న సండే రోజు ఏసీ రిపేర్ అతను ఒచ్చిండు ఇంకాలా పైప్ ఏలాడ్తది చూడు అది గాలి కెటు కొట్టుకోపోయిందో అది
మీరా
అయితే ఆ మాదే మాదే మాదె
యాంటున
మా ఏసి యె గాలి కెట్టుకో కొట్టుకోపోయింది అది ఇచ్చేటప్పుడు లే మంచిది ఇయలేదు లూజ్ లూజ్ ఇచ్చిది మన సండే వచ్చి కొత్తదేసి ఫిట్ ఫిట్ చేసి పోయ్రు గ్యారంటీ ఉంటదిగా వ్యారంటీ ఉంటది వొ వచ్చి చెకప్ ఫ్రీ ఫ్రీగానే ఏసిరు గనీ అది కొత్త పైపు తీసుకురావాలంటే మళ్ళ పదహారు వందలు తీసుకురు
ఆ
అది మీన సండే లో చేసిపోయారు వాళ్ళు వసి కొత్త పైపు జాయింటట్ చేసిపోయారు ఖాళీ అంటే అది చేసినాక చేసేటప్పుడు మొత్తం వేసి ఇప్పి జాయింటట్ చేసిారు అయితే ఈరోజ ఈరో ఇప్పుడే వాళ్ళు పోయినాక ఏమైంది ఆన్ చేసి స్మెల్ వస్సుంది ముక్క ముక్క స్మెల్ వస్సుది అయితే ఇంక మళ్ళా సర్వీస్ అయినకి కాల్ చేసి మేము సండేనే ఇట్లా పదహరు వందలు కట్టినాము సర్వీస్ ఇచ్చినాము మళ్ళీ ఇట్లా అయిందంటే ఈరోజు వచ్చి ఇంక మళ్ళీ ఫ్ర వసిపోయిడు అది ఇ అంత ఒట్టి రూమ్ రూమ్ ఫ్రెషర్ ఉంటది కదా ఏసీలో మొత్తం రూమ్ ఫ్రెషర్ కొట్టి మళ్ళ ఆ రూమ్ ప్రెషర్ కొట్టి క్లోజ్ చేసిపోయిడు ఇప్పుడు ఏం స్మెల్ వస్తలే ఇదిో పెంటు ఉంటద అమ్మాయి ఏసిన్ పిలిసే ఏపి తీసుకోపోతా తీసిననుకో పెద్ద పెద్దగానే అమౌంట్ అవుతది అమ్మ
ఆ ఇది మా ఓన్రామ కూడా అన్నది ఏ వస్తువులు లేదుకొన్న అదంటారు ఇదంటారు గ్రీజర్ కు ఉన్న రిపేర్ అయ్య అది ప్రతి నువ్వు అప్ప నుంచి చూసినావ్ కదా ఆమెకిి మటుకు ఫోన్ చేయడానికి ఇచ్చేయ్ రిమోట్ తర్వాత ఈసా కొంచెం పైనక
దాని మెయింటెనెన్సే చానా ఉంటది అమ్మ
అదే అంటనే మా మా అమ్మ అంటుంది మీరు కూడా గ్రీజర్ తెచ్చుకో ఫిల్టర్ తెచ్చుకో గ్రీజర్ తెచ్చు తెచ్చుకోంటే ఫిల్టర్ గ్రీజర్ తెచ్చుకున్నంత సీన్ లేదు మా స్టేటస్ అంత కాదని చెప్పిన డోర్ క్లోజ్ చేయ అని చెప్పిన టీవీ సౌండ్ అక్కడికి వస్తుంది
ఏమోని వాటర్లు అంతా కల్తినడు ఈ వాటర్ ప్యూరిఫై అయితే ప్యూరిఫై వాటర్ ప్యూరిఫై అయితేది బెటరే ఉంటది అందరు అదే అంటారు వాటర్ ప్యూరిఫై బెటర్ అంట న నల్ల నీళ్ళు అంత పౌడర్ వేసి మంచినీళ్ళు అ వస్తున్నాయి అంట ఈ మధ్య
ఏమప్పు అన్నింటికి అనుమాన పడతాయి బర్ ఇలా ఏమమ్ మాకు అలవాటె బాగానే ఉన్నాంది
నా కూడా బాగానే ఉండే గాని దీని వల్లనే ఇ ఇది న ఆలోచిన
ఇగ అది పెట్టమంటే ఈయనకే ఏ పని చెప్పినా చెయ్యడు ఏది చెప్పినా చేయడు కూలర్ అడగంగాడగంగ అతన్ ఏ ఆ టీవీ అన్నీ అంతే ప్రతిీదీ వాషింగ్ మిషిన్ ఏండ్ళ నుంచి మొత్తుకుంటే మొన్నొచ్చింది ఏది బట్టి అదెందుకు ఇదెందుకు అరెందుకు ఇదే సరిపోతుంది
అే వాషింగ్ మిషిన్ అయితే ఉండాలి అమ్మా
పదేంళు పట్టింది వాషింగ్ మిషన్ కడగంగడగంగా ఓ టూ ఇయర్స్ అవుతుందేమో అంతే ఇంకా అంత మించి ఏం లేదు పదేలయింది మరి మొన్నటి ఇదంతా పదహేళ్ళ అయింది మరి అప్పడుదాక కలేదు ఆ అడిగి అడిగి దిస్ స్తంది ఎందుకు ఇగ మెయిన్గా ఇంపార్టెంట్ అంటే దాంతో పని ఎక్కువుటాది కాబట్టి అది ఇ ఉండాలి వాటర్ అంటవ ఏముందిలే ఇ నల్ల ఈడది ఇ అక్కడ ఉన్నప్పుడు మా మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయింది గాని ఇంగ్ ఇక్కడ ఈక దగ్గర ఉంది కదా వైఫ ఉమ్ పాదే ఆ వాటర్ ట్యాంక్
ఉమ్
ఓకే అందుకని
ఉమ్ మన్నొచ్చి అట్లాయి ప ఈ రోజులే హా అ తెచ్చి సమాచారం అతేలే తెచ్చి
ఉమ్
వీళ్ళ ఇంట్లున్న ఫ్రిడ్జ్ చేయించుకోరే అట్లానే పన్లనే బాక్స్ లోనే ఉంటట్
ఆ
ఇంట్లున్నది ఓపెన్ చేయరేమో అంటున్నా మనవులు
ఏంటిది
ఏసి
ఏ సియా అమ్మేస్తారంటగా నాకు ఫోన్ బాల అదే అలా నెట్ టు లేదు చక్కగా అది అసలే మంచిగా నడుసలేదు ఎందుకు ఎతేస ను్ తడకా తడక అయింది ఇప్పటికే ఫోను
ఉమ్
ఇంకా
చెప్పాలి ఈ ఎండకి ఇంకా ముఖం ఇంకా గుంజుకోపోతుండే తల్
ఏమో ఇంట్లుంటున్నావు కదా వైట్ అట్టేనో అన్నట్టు అంటుండు మరనా
అవునా
నన్ను
ఉమ్
డ్రెస్ బాగుంది మీ పాపది
హు హు అదే నేను సమ్బర్ డ్రెస్ వచ్చిని చెప్పినా కదా
అద అర్థంమైంది చూసుకు అట్లేనే ఉంది
నువ్ అందుకే ఫోటో పెడితే నీ అందుకోసమే పెట్టినా లేకుంటే ఫోటో పెట్టాలి నీ అద డ్రెస్ చేస్తావు అని
స్టార్టింగే చూసినా కాగానీ నేను అప్పుడు ఇక కొంచెం టెన్షన్
గమ్మత్ ఉండ అందులా ఆ హా ఆ హా ఏ ఆది మీద పెద్దగా ఏం చేసినా అది కట్ చేసు కుట్టినా నాడల దగ్గర అది కిందికి అయి్యంది అయితే భూజాల కాడనే ఎంత ఎంత కావాలో అంత చూసి కట్ చేసి కుట్టినా ఉమ్ ఇప్పుడు సెట్ అయింది
ఉమ్
అ వాకింగ్ చేస్తున్నామ్మా ఉన్నది భారీ పర్సనాలిటీ అని ఇంకా నా కానికి బొక్కలు తప్పేయ లేదు ఇంకా పర ఇంకా తిరుగుడు ఒకటి ఏ వస్తు నల్గైతున్నాయి ఏం వాడా ఏం పెట్టాలో తెలివక అస ఏ పెడతలేస్ పాన్స్ లేదు ఏది లేదు
ఆ
ముఖానికి ఏం పెట్టలో అర్థ అయితలే అమ్మ నల్లగా అయింది తల్లి ఆ పౌండ్స్ క్రీమ్ పెట్టట్లేను ఏది పెట్టట్లేను నైట్ క్రీమ్ ఎప్పుడో అయిపోయింది
ఎందుకు పెట్టట్లే
నైట్ క్రీమ్ అయిపోయింది అది తెచ్చుకోని అంటే ఎందుకు లే సైడ్ ఎఫెక్ట్స్ అది మంచిది కాదు కదా ఆబ్జెక్ట్ అని అదేమ అయిపోయారు పెట్టట్లేదు ఈ పౌండ్స్ క్రీమ్ ఏమో తెచ్చుకోలేదు ఏమో సన్ స్క్రీన్లు ఉన్నాయి అప్పుడు సన్ స్క్రీన్ బుక్ చేసిన కానీ అదే ఉంది అదే పెడుతున్నా
నేనేమ రెండు రోజులు వాడిన నాకు నచ్చలేదు అదే ఎందు కో ఎట్లనో అనిపించింది మళ్ళ కొనుకున్నా అదే ను అప్పుడు బెటనా జోడు అదే కొ
గా ఆహా గగా నయరే ఉన్నావా
ఆ
ఏవో ఇగమ్బ
ఏ ఇది జిడ్ జిడ్డు స్నా స్నాన చేసిన అంతపి లే ఫ్రెష్గా అనిపించలేదా ఏ సన్ స్క్రీన్ పెడితే
కదా కానీగ నాకి ఇగ ఇదిగ ఉన్నా ఇది ఉండంగా ఇంగా అది
మరి నీ దగ్గర పైస లేవ కొ
ఏం బయటికి ఓతలే న నన్ బయటికి ఇడివోయినే పో మనం మనం మంగవారి ఇంటికి వచ్చినప్పుడు కొన్నగానే ఆళ్లకే ఇచ్చినా
చిన్నమ్మ నిన్ను అడిగిందా
లేదు గాని నే ఇంట్లో ఇక పూని తి
అవ్ కొనుకోదు కొన్ కుదిగా నేను కూడా మొన్ని ఇచ్చిన మా ఇంట్లో కూడా మిగి నేను ఇగ అది వడతలేను కదా అనేసి అది ఇచ్చేసినాను
ఎం ఆడిపోయినప్పుడు ఉద్దుకునికు ఉంటాది కదా నువ్వు
ఉమ్ నేను కూడా మొన్న మా మా ఇంటికి నేను కూడా పంపించిన ఇగ్ ఇది వాడుతున్నా కదా ఇది ఉండని ఖాళీ ఉంది కదా ఇది వాడుకో అని దెప్చ్చిన
ఏమో ఇగ్ ఆహా ఏదైనా మంచిదే క్రీమ్ కొందామని చూస్తున్నాం కదా ఎందుకు మళ్ళా పౌన్స్ క్రీమ్ అన్నట్టు చూస్తున్ చూస్తున్నా కదా
ఆ ఇగ జెప్పె వరకు టైం పర్ కానీ నేనే అది వేరేది తీసుకున్నా
ఏమో కుంకుమదిగా బా వాడదాం అనుకుంటున్నా నేను